హలో హలో ఎంజేస్తున్నర్ ఏమ్ చేయట్లేరా తిన్నావా అన్నం ఆ తిన్నమ్రా ఆ ఐయింద్ర పనికి పోయచ్చిరా ఆ
కేజీల్ లేక్
కూలేరా
ఏం జెతారూందరు
ఏముందిరా ఏమ్ లేదు వచ్చినం కుసున్నాం
ఉహూ
ఏమ్ కూర కూర ఇంకా ఏమ్ అండలేరా ఉ
ఊరి ఓతా అన్నారుగా
పోతం రా నాల్రోల్ అయినాక
ఉ
ఉ నేను చెప్పాల హ అట్నేవుంది ఎమద్ మంచిగనే ఉంది తెల్లది బాల్ ఉండదా ఆ జనాలు బానే ఉన్నారు రా
దర్శనం ఎట్ల ఐంది
మంచిగనే అయింది ఏం జేత్తరు అన్ అ తిన్నారా అన్నం
తిన్నాం ఇగో పిల్లలున్నారు ఆడుకుంటారు
ఆ ఫీ ఏం కూరా
కూర చాపల కూర
మ్మ్
నానబెట్టి పోండి
బజారకి పోయిండ్రా సామాన్లు దేత్త అని పోయిండు ఇంట్లోకి
ఆ
మ్
స మీ చెల్లి తొడుకు బాగుండా ఇప్పుడు ఎన్నో నెల బా
మీ బాబుకి ఎయిట్ మంత్స్
మ్ హు
మ్మ్ యారికి రా
ఊరి రాట్లే
మొన్న దాకా వాళ్ళు ఇన్నే వుండిపోయారు
అదే మీరుగూడా ఎళ్తలేర ఇగా
మేమా ఏళ్తాం నాల్ రోజులైనంక పనుంది గదా పని అయిపోయాక ఏల్ దామని
మ్ హు
ఏం జెస్తారు
ఏం జేట్లా ఆడతారు
ఆహ
పనికి రోజు పోతానవా అవునా పొద్దున్న ఎన్ని గంటలకు పోయి సాయంత్రం
పొద్దునా నైన్ కి బోతా సాయంత్రం ఫైవ్ కి
మ్ హు ఎండ బాగా గోడతాంది బాగానే చే సురు అసలు అవును బానే బోతురు అసలు అమ్మమ్మ బావుందా మ్ హు ఎత్తయింది హాస్పిటల్ కి అసల్ హాలో హాలో